ఉ చెప్పక్క ఆ అక్క ఇప్పుడు తాత్కాలిక సేవలో లేదంటే సిమ్ము తీసేసింటారా లేకపోతే బ్యాలెన్స్ ఉండదా
బ్యాలెన్స్ నార్మల్ కాల్ అయితే తాత్కాలికంగా నిలిపివేయబడింది అనింటే ఇన్కమింగ్ కాల్స్ ఉనుండదు వేరే నెంబర్ నించి కాల్ చేసినాంనంతే అంటే నువ్వు పని చేేస్తున్నాదా లేదా అనేది తెలుస్తుంది కదా ఇప్పుడు మీ మమ్మీదో మీ అక్కదో మీ చెల్లిదో ఎవరిదో ఒకరు కాల్ ఆ నెంబర్ తీసుకొని ఆ నెంబర్ నుంచి కాల్ చేసి ట్రై జెయ్యి ఒకసారి నార్మల్ కాల్ ట్రై జెయి మళ్ళీ వాట్సప్ కాల్ ట్రై జె జియ్యి
అంటే నేను వేరే నెంబర్ నుంచే అంటే కొత్త నెంబర్ ఉంటుంది కదా దాని నుంచి చేస్తే అట్లా వచ్చింది వాట్సాప్ కాల్లంటే ఇకా ఆ నెంబర్ వాట్సాప్ ముందు యూజ్ చేస్తానా అన్ని నెంబర్లు బ్లాక్ లో యేస్ పెట్టినారు అందుకని చెప్పేసి నేనే ఏం చేయలేదు వెయిట్ చేస్త త్తన్న అంతే వేరే సిమ్ ఏదన్నా తీసుకుొని చూద్దామా
అటు నెగ్లెక్ట్ గా ఉండద్దు ఏదో ఒకటి తెలుసుకోస్త సమాధానము తన వైపు నుంచి
అక్క తన వైపు నుంచి సమాధానం నీక ఏం చెప్పే చెప్పేదా నేను నువ్వు మీ మమ్మీ వచ్చి మా నాన్నతో మాట్లాడితే నేను పెళ్లి చేసుకుంటాను మీరే వచ్చి మాట్లాడుకు అంటే ఇప్పుడు అర్థం ఏంటి
అది మీరెందుకు మాట్లాడాలి వాళ్ళు కదా అబ్బాయి వాళ్ళు కదా వచ్చ వెళ్ళి వచ్చి మాట్లాడాలి
ఆహా లేదు నాదేం తప్పు లేదు నేను ఇంతవరకు తీసుకొని వచ్చినాను నువ్వే అంత చెడగొట్టిండేది నువ్వే అందరికి గొడవలు పెట్టేది అంటే నేను వచ్చేసి నీ ఆ నా నాది తప్పు ఉంది నీది తప్పు ఉంది మరి నువ్వు మీ ఇంట్లో ఒప్పించుకొ నేను గూడా మా ఇంట్లో ఒప్పిస్తాను. అంతే మా అమ్మ వచ్చి మాట్లాడాలంటే. ఇట్ మాట్లాడుతుంది ఇంకా అది నీ ఇష్టం నేనైతే వెయిట్ చేస్తాను రెండు నెలలు అని చెప్పినాను కా అబ్బాయి ఇష్టంకా నేనేం చేసేది ఇంకా
ఆ చిన్న చిన్న మనస్పర్ధలు ఎందుకు మా దూరం తెచ్చు
అక్క నీకోటి చెప్ ద మాకు మా మధ్య మనస్పర్ధలు ఏం లేదు అక్క పెళ్ళికి షాపింగ్ కనేసి వీళ్ళు చీరలు తీసుకునే దానికి అని పోయినారు చీరలు తీసుకునే దానికి పోయి పోయింటే ఆ అబ్బాయి నాకు వీడియో కాల్ చేసి నీకు నచ్చిండేది ఏదో చెప్పు నేనే తీసుకుంటాను అని చెప్పినాడు. నాకు నచ్చిన డేట్ నేను ఏం చెప్ ఇప్పుడు తీసుకునింటే ఈ పాప ఈ పాప కోసం ఇప్పుడే వీడు నచ్చిండేటాన్ని తీసుకుంటా అన్నాడు. మన మాట వింటాడో లేదో ఏ ముందంతా తెలిదా
అ
ఆ పాప వచ్చేసి మా అన్న తీసుకుని వచ్చిన శారీ బాగానే ఉంది నేను తీ కుందాం అనుకున్నాను ఆ కానీ ఎందుకులే అని చెప్పేసి మళ్ళీ తీసుకోలేదంటే ఆ అబ్బాయి వచ్చేసి ఆ శారీ రిటర్న్ ఇచ్చేసి ఇంకో శారీ తీసుకున్నాడు
అ
వాళ్ళ బాబు వచ్చేసి ఫోన్ చేసామ్మా ఆ అబ్బాయిది ఆ అబ్బాయిని వాళ్ళ వాళ్ళు వచ్చేసి పెళ్ళి మూడు రోజులు ఉంది అనగా వాళ్ళ ఇంట్లో వాళ్లు అబ్బాయిని ఏంది ఆ పాప ఆ పాప ఇప్పుడే ఇట్లుంది తర్వాత ఇద అని చెప్పేసి నిన్ను క పెట్ట మూడు రోజుల నుం గొడవలే గొడవలు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఆ ఈ రకంగా జరిగింది అందుకు ఆ పిల్లోడు వాళ్ళు చెప్తానే ఇట్ల అయిపోయి అట్లా నువ్వు తల్లిదండ్రులు చెప్ ఇద లేకపోతే నీకు తెలీదా అక్క అసలుకి
పురం చేసేది నువ్వే కదా అది ఏదన్నా ఉంటే మీ ఇద్దరికీ ఉండాలి మూడో పర్సన్ ఎందుకు రావాలి ఏదైనా మంచియినా చెడు అయినా మీరే కదా పడి లేసు
ఆ నిన్ నేను నేను ఫోన్ చేసినప్పుడు నువ్వు ఎందుకు ఇనిపియాలక్క అదంతా నేను ఫోన్ చేసింటే నా పరిస్థితి మాకు అప్పులు ఉన్నాయి అందుకని చెప్పేసి ఒకవేళ మ్యారేజ్ అయిన తర్వాత నేను ఇట్లా గోల్డ్ పెట్టుకొని అప్పు తీర్చేసుకుంటాను మళ్ళీ ఉండేదంతా ఉంటుంది కదా అని చెప్తే ఏమన్నారు తెలుసునా ఏదైనా సరే నీది నాది అనకూడదు మనది అనేది ఉంటే నే ఇద్దరికి పెళ్ళిలు అయితాది నీది నాది అంటే దంటే అప్పటికి నువ్వు నన్ను ఆ డబ్బు చూసి లవ్ చేసినవా లేకపోతే నన్ను నన్నుగా లవ్ చేసినవా
అడగలేదా నువ్వు
నేను దానికి అని దానికి అడగలేదు అప్పటికే ఆ మెసేజ్ పెట్టేసి ఇంగ మళ్ళీ చేయలే అంటే అప్పటికీ ఏమనక్క నీది నాది అనకూడదు మనది అనేటట్టే ఉండాలా అట్లా మాట్లాడినవు నువ్ అందుకే నాది అనుకుంటే ఏదైనా ఒక్క దానివే మిగిలిపో పోతావు మనది అనుకోవాలి అంటే అప్పుడికి అర్థం ఏంటి
ఆ
వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళు సరేక్క నువ్వు ఎంత ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత సరే నేను పలానా దగ్గర ఉన్నాను మళ్ళీ సిచ్యువేషన్ ఇట్టుంది అని ఒక మాటన్నా చెప్పాలి కదక్క. పెళ్ళు రే పనక ఆ ఈ రోజే ను మా పిల్ల్లోడు కనపడడం లేదు మా మా పిల్లోని ఇట్లా తిట్టేసినావు అంటా నువ్వు అందుకే మా పిల్లోడు వెళ్ళిపోయినావు వెళ్ళిపోయినాడు పోలీస్ స్టేషన్కి వస్తే సార్ ఆ పాప మా పిల్లోని తిట్టింద అంటే ఆ బ పోలిస్నా అన్ని సంవత్సరాల నుంచి అబ్బాయిని లవ్ చేస్తుాని ది వెళ్ళాల మా అబ్బాయికి అబ్బాయి గురించి వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ కూడా ఏం తెలియదు అనే స ఎప్పని మాట్లాడతాడు కా ఆయన ఈయన అక్కడి నుంచి వాళ్ళు బా
త
వెళ్ినా నీతో చెప్పలేదు నేను ఇంకా ఎయువత చెదు అంత జరిగింది అన పోలిస్ట కనీసం ఆ రోజన్నా సరే ఏం జరిగినా నాది తప్పు నేను నీది తప్పున్నాను రావాలి కదక్క పోలీస్ స్టేషన్ క నువ్వు రాకకుడా పలవాళ్లు చేసి మా పిల్ల్లోని నువ్వేం చిన వయ్యమో మా పిల్లడు మాతో ఇదే చెప్పి పంపించినడు నాకొద్దు ఆ పాప నన్న త ేసింద అని చెప్పేసి వెళ్ళిపోయింది అడు ఎప్పుడుొస్తారో చెప్పండి అప్పుడైనా తీసుకురాలి మీ మా పిలడు రెండు ఆ రెండు రోజులకు వస్తాడు రెండు నెలలకు వస్తాో తెలియదు అని చెప్ప చెప్పేసి వాళ్ళందరూ ఒకే మాట మాట్లాడుతున్నారు కా వచ్చిన వాళ్ళందరూ
ఆ
అక్కడికి ఒక కామ నేను తిట్టేసా వాటిని అంటే అప్పడిక ఏమని అప్పటికిీన్ని ఇంట్లో పెట్టి వాళ్ళందర ప్లాన్ చేసుకునేసి నువ్వు వీళ్ే ఉంవును రావద్దు మేమే మాట్లాడుకొని వస్త వస్తా అని చెప్పేసి ఇన్నింట్లో పెట్టేసి వాళ్ళు వచ్చినట్టే కదా అర్థము
నువ్వు ఫైనల్ గా ఒక నిర్ణయం తీసుకోసు ఇదిేమా తీసుకొని ఆ అబ్బాయి అభిప్రాయం కనుక్కొని నిజంగా ఉంటే ఎట్లా నువ్వన్నా ముందడుగు వయాలి నేనన్నా ముందడుగు వేయ్యాలి ఇద్దరు బ్యాక్ అడిగ వేస్తే ఎట్లా బ్యాక్ స్టెప్ వేస్తే ఎ అట్లా నువ్ను కావాలనుకుని నేను వచ్చాను నేను కావాలనుకుంటే నువ్వు నాతో పాటు రా లేకపోతే ఇక్కడతో మనము రిలేషన్షిప్ ఎండ్్ చేసేద్దాము నీ లైఫ్ నీది నా లైఫ్ నాది అనిని చెప్పి తేలిసి చెప్పేయి సరిపోతుంది అప్పుడు తన ఒపీనియన్ ఏంటో కూడా తెలుస్తుంది కదా నీకు
అక్క నేను అక్క సరే నేను నువ్వు ఇంట్లో ఒప్పించుకుని ఒప్పించుకొని మా ఇంట్లో ఒప్పించుకుంటానంటే తప్ప అట్లయితే కుదరదు లేపోనీలే రేపు నేను వెళ్ళిపోయిన తర్వాత నా విలువ తెలుస్తుంది అంటే అప్పుడేమక నువ్వు ఇంట్లో మాట్లాడుకు ప ననకి చేతగా అదనే క అదను నన్న అడిగేదే
ఆ సరే నువ్వు ఒప్పించుకుని నువ్వు పోయి మాట్లాడు ఒకసారి అబ్బాయి చెప్పినట్టే
ఏ ఎట్లా నీ ఇంట్లో ఒప్పించుకొని సరే ఇకా మా నాన్నన్న ఉంటే మా నాన్నమ్ మా అమ్మ పోయి మాట్లాడతారు మా సరే అట్లాన్న పోయి మాట్లాడిన సరే నువ్వు ధైర్యంగా ఇంటి దగ్గరనే ఉండేసి మాట్లాడకూడగుతావు మా అమ్మ ఇంట్లోకి పోకూడదు కదక్క సరే మేము మాట్లాడతాం
ఉండాలి ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న నువ్వు నువ్వు వద్లే మీ అమ్మ మీ నాన్న ఇద్దరు వెళ్ళేసి ఈ విధంగా మా అమ్మాయిని ఇవ్వాలనుకుంటున్నాం మీ అభిప్రాయం ఏంటి ఏదో జరిగింది ఏదో జరిగిపోయింది వాళ్ళు కలిసి మాట్లాడు కుంటా ఉండరు అని అనేసి ఏదో ఒకటి చెప్పాలన్నమాట
అంటే అక్క ఇప్పుడు మా అమ్మ రమ్మంటే కొంచెమన్నా తెలివి ఉందా అక్క అబ్బాయికి అసలుకి మా నానలేరు సరే మా అమ్మయి ఇంట్లోకి రాకూడదు సరే మీ ఒకవేళ అక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడే పోలీస్ స్టేషన్ కి తీసుకురావన్నళ్ు అన్ని గేమ్లు ఆడినళ్ు రేపు మా అమ్మ వచ్చిన తర్వాత మా మా పిల్లోడికి మేము చెప్పుకుంటాం లేమ్మా నువ్వు వెళ్ళిపోమ్మా అంటే మా అమ్మ ఏ మొహం పెట్టుకొని వస్తుంది
ఆ ఉండుమా తరవాత మ అ
అహా మామ్మ ఏమ పెట్టుకొని వస్తుంది మా పిల్లడికి మేము చెప్పుకుంటాము నువ్వ వెళ్ళి అందుకని అసలు అసలు నువ్వు మాట్లాడుకోవాల్సింది నువ్వు కరెక్ట్ గా ఉండాల్సింది అందుకని చెప్పేసి నేనే ఏం చేయలేదుక్క రెండు రెండు మూడు సార్లు మెసేజ్ చేసింటే నేను రిప్లై ఇయ్వలేదు ఒక అప్పుడు నెంబరు బ్లాక్ చేససినాడు ఇంకా
ఆ
ఆ ఒక మొడు పోయిడి సరే ఈ రోజే నువ్వు మాట్లాడలేకపోతే రేపు ఒకవేళ నున్ను చంపేస్తే కూడా ఇంట్లో నువ్వు సైలెంట్ చూసుకుంటావా
ఆ
మామ్మ ఏమంటా అందిే ఇంత వయసు వచ్చింది వాడు ఇంట్లో కూడా మాట్లాడుకోలేరన్న వాడు వా వాడు ఇంకే పని సంపాదించకపోయినా పిల్ల్లోడికి ధైర్యం ఉంది బ్రతుకోగలుగుతారు లేంటే అట్లనే ఇవ్వచ్చు ఒకకి ఏదిలేదు ఎట్లా చేది అంత మళ్ళమ్మా పిల్లలు కావాల మా పెళ్ళి కావాల మా జీద అని చెప్తున్నాడు ఆ అంత ఆస్పడ ్ లవ్ చేసి పెళ్లి చేసుకుంటాను లేకపోతే ఆస్తి కోసం చేసుకుంటారు అన్నమాటు
అదే నువవు డైరెక్ట్గా అడుకండాలి మాట
నను అంటే న ఎన్న అసలు నేను రమ్మని చెప్న్నాను కదా వెళ్లిపోయి చేసుకుందాం అనేసి అదిగానేేస నడక పెళ్లి పయయి చేసుకుంటే ఇంకా బాగుంటుది ఈ రోజే ఈ రోజు పోలీస్ స్టేషన్ లోకి నేను వచ్చింటే గు రాలేదు సారే కబర్ నిజంగా కరెక్ట్ పర్సన్ అయితే నేను వంద తప్పులనే చేయలేను పోలీ స్టేషన్ కి ఎక్కడన్నా సరే వచ్చేసి అవ్వాలి కదా కొడితే మహా అయితే మూడు దెబ్బలో నాలుగు దెబ్బలు కొడతారు ఆ రోజే పెళ్లిి అయిపోయింటుంది కదా ఇంత వరకు రాకుండా ఆ నువ్వు నేను పోలీస్ స్టేషన్ కు వస్తే ఆ ఖచ్చితంగా వెళి ఇద్దకి పెళ్లి జరిగిపోతుంది మళ్ళ మా కంట్రోల్లో లో ఉంటాడో ఉండడో మా పిల్లడు మేము చెప్తున్నట్టు అయితే గొర్రెలాగా చేసుకుంటాడ అని చెప్పేసి నేను ఇంట్లో పెట్టి అంతా డ్రామా అంతా కథ అంతా నడుపుకుంట వచ్చి పోలీస్ స్టేషన్ వరకు వచ్చినారు వాళ్ళమ్మ ఆ పిల్ల్లోడు కూడా రాలేదు ఈ రోజు ఇంట్లో ఒప్పించుకుంటావ ఒప్పించుకుంటా ధైర్యంగా వస్తా ఒప్పించుకోలేకపోతే ఇదవుతావు అందుకే నా కోపం వచ్చే స్థితి అయినానుక నాదిత తప్పు ఉంటే నేనే పోా తన అనే ఇదిిన తప్పు ఉండే మీ చెల్లెలో ఎవర ఒకరు చచ్చిపోతారులేని చెప్పే
ఆ
హ అ వాళ తిడతావు నువ్వు మ ఇతరం లవ్ చేసుకునే దానికి అంట మరి నువ్వు కరెట్ గా ఉంట వాళని తిట్టాసిన అవసర ఏముంది అే నీ చెల్లకి ఇలారింది ఊరుకుంటా అంటే వాళ్ళ చెల్లెలు గురించి ఎత్తేసరికి బ్లాక్ చేస్తారు క నెంబరా
ఆ మంచిది
అందుకే ఇన్ని సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు లవ్ చేసినాను కదా అప్పుడే పెళ్లి చేసుకునింది మోసం చేసింది పలానా అమ్మాయి అనకూడదు నేనే మోసిపోయినా కానీ అనకూడదు కదా అని చెప్పి టూ మంత్స్ టైమ్ ఇస్తాను నీ ఇష్టం ఇంకా అని చెప్పినానుక మన మొక్క త కద బ ఉండేది అందుకని చెప్పేసి మనం ఈడుందాం ఆడుందాం అని చెప్పినం అది బ తప్ప ఇ మ ఇటిని ఇంటికి ఇచ్చిన తర్వాత చుట్ట చూపుకకు పోయేసి రావాలంటా నేను
అ
ఆయన మాట్లాడుంటే ఆయన మాట్లాడుంటే ఆ రోజు ఆయన్ని ఆ కాదమ్మా మా కూతురికి ఇరవై ఐదు తులాలు బంగారం ఇచ్చినా అంటే మరి మీకెంతతుంది అంకులు నేను తెచ్చాదిానికి ఇరవై ఐదు తులాలు బంగార అన్ని పనాక మళ్ళ ఇప్పుడే జా పచ్చిదనం ఉన్నట్టు ఉన్నావమ్మా అంట
ఆ
ఆ
ఆ
ఇ నా అంకులు నేను జాచుతాను కదా మీ నాకంటే మీరు ఇంకా చెడ్డవాళ్ళు లాగా ఉన్నారు మీకు రెండు నాలుకులు ఉన్నేట్టు ఉన్నాయ అని చెప్తే ఒకటే మాట
ఆ
ఆవిడంటానులేక అబ్బాయి వాళ్ళమ్మా ఏమి తెలియని నంగలాగా మా కాదునైనా పది రోజులు పో సరయినా పోయేసి అక్కడ ఉండే సొద్దులేనయన అని చెప్పిందిక మా అమ్మ దగ్గరకి వచ్చి ఎందుకమ్మా ఎప్పుడోసారి వచ్చిపోతాంటారు వీళ్ళు అని చెప్పింది అంతకొచ్చి
అ
అందుకనే ఏం జరగలేదు వాడితోనే కదా అవమానం జరిగింది వెయిట్ చేస్తాము దేవుడు ఎట్లా పెడితే అట్లా అవుతంది అంతే
సరేలే ఏదైనా ఏదో ఒకటి జరుగుతుంది ఏది జరిగినా మన మంచిగా అనుకునే
ఆ
ఆ రిజల్ట్స్ ఎప్పుడుొస్తాయా
ఎప్పుడుో ఒక అందరికి ఉన్న అంత చెప్తా ఉంటంది అందుకని చెప్పేసి సరేం చెప్పలే అరుణాచలంకి వెళ్ళ వద్దాము అంతే ముందంతా రాసిండేవి ఐదు మార్కుల వరకు వచ్చి అట్లా పోతాన్నాయి అందుకనేసి ము చూండగానయసి అడిగ
అవునులే వెళ్లేేసి రాలే వెళ్లేేసరాల రిజల్ట్ రాకముందు వెళ్లేస రా ఒకసారి చూసు కని వీళ్లుు చూసుకొని పౌర్ణమి రెండో తేదీ వస్తాంది ఆ రోజుగాని గిరి ప్రదర్ిన చే దర్శనం చేసుకున్నాంంటే చాలా బాగుంటుంది
పార్లమె రోజా
కానీ ఫుల్ క్రౌడ్ ఉంటుంది ఉంటుంది
ఆ అందుే నవ ఏ రోజు చేస్తయ్యా మీ మామూలుగా
ఏ రోజజనా చె ర్చు మా ఇబ్బంది ఏం లేదా
ఓ
హ
సర్లే ఎప్పుడు మనకు వెళ్ళాలని ఇది ఉంటే ఆ రోజు ఇ అంటామంతే కదా వాళ్ళ ఫ్రెండ్ నాకు మెసేజ్ చేస్తా అన్నాడు నెంబర్ నుంచి జుచయా మరి వాళ్ళ ఫ్రెడ్ కూడా నెబరు బ్లాక్ సినారు వాళ్ళ ఫ్రెండ్ కూడా బ్లాక్ చేసినడు అంట గు చెప్పించాారు కదా
అదే కదా చెప్పే ఉంటాడు చెప్పుంటాడు కాబట్టి కదా నువ్వు ఒకసారి ట్రై చేసేది నార్మల్ కలా
ఆహా ఇప్పుడు ఈ ఈ నెంబర్ కాకుండా ఇంకో నెంబర్ నుంచి చేస్తే మెసేజ్ చేస్త పోతానే కాల్ చేస్త పోతాను